పజిల్ ఎ
నేనేమ్ చేయలె
పోయింది కాల్ కట్ అయిపోయింది.
పది నిమిషాలు అవలేదా పన్నం నిమిషాలు అయిందేమో అని కట్ చేసావ్ అని నేను అనుకుంటున్న
అసలు కాలే మూడు నాలుగు నిమిషాలు కూడా కాలే ఇంతలో చూస్తే కాలు కట్ అయిపోయింది.
అవునా మూడు నాలుగు నిమిషాలు అవలేదా చాల సేపటినుంచి మాట్లాడుతున్నాముగా ఓ నిమిషాలు పడుతున్నాయిగా పైన అవి నేను చూసుకోలే.
పైన పైన పడుతున్నాయి నిమిషాలు అక్కడ పైన పడుతది కదా అక్కడ పడ్తనే ఉన్నాయి నిమిషాలు. అ ఆ
దీనికి స్పీకర్ ఏం లేదనుకుంటాగా ఆప్షన్లు
స్పీకర్ ఏం లేదు ఆప్షన్ అల్చేయి దగ్గర పెట్టి మాట్లాడుకోట అదే ఇప్పుడు పరిస్థితి ఏందంటే
ఆ
వాళ్ళకి ఛాన్స్ ఇవ్వు లేని పక్షంలో నేను నెంబర్ మాట్లాడతా మీ మాసి తో మాట్లాడిసవో లేదంటే మీ నాన్న ఎంతో మాట్లాడి ఇస్తో ఓ లేదు అంటే మి తమ్ముడుతో మాట్డుస్తూ ఎవడు ఒకటితో కనీసం ఒక మాట మాట్లాడించి
మ్
ఇట్లా బాబు అట్లా కాదు అసలు ఏదో ఒకటి మాట్లాడుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశ్యం కాదు ఏదో కూడా తెచ్చుకుదాం ఎంత కొత్త చేసుకొని అని మాట్లాడించుకని పలానా రోజు రమ్మంటే వాళ్ళు ఓతారు ఇకంత జరగాల్సి ట్యూల్లి నాలుగు ఇ వారంలో జరిగిపోవాలి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఆరో
మ్
ఈలోపల ఏదో ఒకటి చేసుకొని తెల్చు కుంటే కనీసం సరే ఆరో తారీఖు కాకపోతే ఇంకొక కేసు ఉంది కదా అది ఎన్నో తారీఖు వచ్చింది అది కూడా చూస్తా ఈ లోపు
హ
అది అనో వచ్చిందో చూసుకొని తర్వాత మళ్ళీ మనము ఏది ఏం స్టెప్పు తీసుకోవాల అనేది ఆలోచించొచ్చు
హ్మ్
నిన్ను అట్లా వదిలేయటం కూడా కరెక్ట్ కాదు సరే ఇప్పుడు వాడు నీకు అండగా నిలబట్టలేదు అర్ధం అయితుంది నిలబెలినప్పుడు మనమన్నా ఇప్పుడు కాదు అది ఎప్పుడో చేపినం మీ వాళ్ల వల్ల ఐతదా చేయగలుగు తార అంటే ఒకే చేతారు నమ్మకం ఉంది అన్నావు సరే ఓకే కానీండి అని చెప్పి మనం అన్నాం ఇంకోటి ఏందంటే మనం కూడా మీరు మెయిన్ వాళ్ళ ద్వారానే కట్ చేసుకుంటే మంచిది నీకు మళ్ళీ అనుమానం రాకు ఉంటదాన్పిస్తే మనం చేపినం సరే ఓకే ఇప్పుడు అంత ఛాన్స్ ఇచ్చినా వాడు ఉపయోగించుకోవట్లేదు ఇప్పుడు రేపు పొద్దున మనమే పోయి తెంచుకున్నాం అనుకో వాడికి ఎందుకు రూపాయి కూడా ఈయం
అదే
అంతే కదా
అంతే
వాడికి చాన్స్ ఇచ్చినాము ఉపయోగించుకోవట్లేదు రేపు పోదున మనమే పోయి మనమే సొంతంగా తేల్చుకుంటే
ఆలోపు పెల్ని పోతుంది ఏమిరాదు హ్మ్
ఐతే మీ నాన్న ఉంటాడు సొంత నాన్న ఉన్నాడు సొంత కాలంటే తమ్ముడు వతడు మాసి ఒతది సొంత నాన్నకంటే ఏకువ్వు ఎవడు పెద్ద మనిషి ఉంటాడు ఆయన కూడా సా సంతకం పెడతాడు అవును మా అమ్మాయికి మీకు మాకు రాంరాం సంతకం పెడతాడు సొంత నాన్నకంటే ఎక్కువ వీడు ఎం కాదు అవసరమయితే తీసుకుపోదు ఆ మాట్లాడుకొని ఎంతో కొంత పదంటే పది పన్నెండు అయితే పన్నెండు అక్కడ సిచ్యుయేషన్ బట్టి మాట్లాడుకొని తెంపుకొని చేయొచ్చు ఒకవేళ ఇప్పుడు అమెరికాకి మనం అప్పాజెప్తే దాని ఖచ్చితంగా ఆయన బతిమ్లాడితే చాలు ఏదో ఒకటి చేస్తాడు కాబపోతే మన బతుకు ఎందంటే బతిమ్లాడటం ఇష్టం లేక నేను మేలకాడా సస్తున్న అది ఒకటే ప్రాబ్లం
సర్ లే
లేకపోతే అసలు ఇప్పుడిదాకా ఆగేది కూడా కాదది సరే లే మనం ఎందుకు ఎవడుకి చులకన కావాలి అనే ఉద్దేశంతో మనం కూడా ఉన్నాం సరే కానిస్తడులె ఏదో ఒకటి అవుతుంది ఇంత నమ్మకంగా చెప్తుండని మనం అనుకున్నాం ఏ లేదు బియా ఆ లేదు అన్న నేను ఖచ్చితంగా చేస్తా మాక్కుడా మా పిల్ల మాకు తెలిసిన అమ్మాయి చాలా మంచిది అని ఏదో చెప్
బాగేయేష లేత్తున్నాడు ఆ డు వాడి కడుపు మంట నాకు అర్థమైంది ఇది కూడా ఎళ్ళి పోతే నాకు రూపాయి కూడా ఇవ్వదురా బాబు అన్నిటికి ఉ అనుకుంటే ఇదివ్వదు నాకు పైసలు ఇప్పుడు ఈ ఈ రోజున్నట్టు ఉండదు రేపటి పరిస్థితి అనుకుని
ఇప్పుడు అదే అర్ధం అవుతా ఉంది మ్ యాడి ఎప్పుడో చెప్పింది ఏమో
వాడి కుట్ర అదే కుట్ర పైసలు దొరుకవు అనే
ఇప్పుడు ఎవడైనా మంచితనంతో తీసుకోవాలి గాని
నేనదే అన్నా నువ్వు మంచితనంగా తీసుకుంటే నేను ఓకే మా అక్క నాకు మెలు చేసింది ఇంకొక రెండు రోజులు ఇస్ ఒక ఇంకో లక్ష రూపలు నేను ఇస్తా నన్ను ముందయితే నాకేమి చేయకుండా అక్కడే పిడిగిలు బటి ఉంటయ్ నరేష్ మంచిగా చేసుకుంటే ఈ రోజు ఇరవై లక్ష లిచ్చిటోడు ఇంటి ముందుకి ఈరోజు పరిస్థితికి కారణం నువ్వే
వాడు ఏదోటి చేసి వాడు చేసుకుంటా అన్నడు వాడు ఎట్ట చేసుకుంటాడు ఇట్లా చేసుకుంటడు వాన్ని ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి వాడితో మాట్లాడుకొని మ్ వాన్ని అటు చేేసిండు వాడ ఆ సొంత ఏదో వాడేదో సొంత ఇది జెసి వాడు ఒక పెంట చుట్టుకున్నాడు యెధవ లేకపోతే ఇప్పటికల్ల పెళ్ళి ఎప్పుడో అయిపోయి కూర్చునే వాళ్ళు ఈ గోలంతా లేకుండా ఉండేది
అ ఉండేద్
ఇది చేసి అది చేసి వాడు ఆఖరికి ఇవే చేస్
వాడు కూడ అంటున్నడు నీకెప్పుడో చేయమన్నా పెళ్ళి మీరే చేయలేదు అని వాడిప్పుడు రివర్స్
అది నిజము అది వాస్తవము వందకు వంద శాతం నిజం అసలు కొన్ని అడే మాట్లాడేది చాలా నిజం అనిపిస్తుంది నాకు వీళ్ళు ఏం మనుషులు వీళ్ళు ఇట్లే తిడుతుంది నువ్వేమని అనుకో ముప్పై సంవత్సరాలు దాటిపోయిన మగ పిల్లగాడికి జాబుండి పెళ్లి చేయకపోవడం ఏంది ఆ అమ్మాయికి పెళ్లి చేయకపోవడం ఏంది అసలు వీళ్ళు ఏమి అరే వీల్లు మనుషులేనా అంటది
మ్ ఆ ఆ ఆ
ముప్పై సంవత్సరాలు దాటిపోయి పిలగాళ్లు ఉంటే నువ్వు పెళ్లి చేయకుండా అసలు ఏం చేత్తండు ఎందుకు కనుకున్నడిన
ఆవును
ఎవడు దొరకట్లేదా లేకపోతే ఏ కావాలని చేయట్లేదా ఆ ఏంది ఈళ్ళు ఇప్పుడు ఆమెకు ముప్పై ఆరు సంవత్సరాలున్నాయంటే ఈ పిల్లగాడికి కనీసం ముప్పై నాలుగన్న ఉంటాయి కదా
హ మ్
ముప్పై నాలుగు సంవత్సరాలు ఎస్టి వాళ్ళలో అమ్మాయిలు ఎందుకు దొరుకరు వీళ్ళు పిల్లగాళ్ళకి కావాలని పెళ్లిి చేయట్లేదా లేకపోతే వీళ్ళకి ఏమి శాత కాద అసలు ఏ ందుకు వీళ్లు అన్నట్టు ఆమె అడ్డంగ మాట్లు మా కాని ఇది వాస్తవం నీతో చెప్పలేదులే గాని నేను బాధ పాడుతావని ఇట్టే చెప్పింది ఆమె మాట్లాడు ఇట్ల చేత్తున్నారంటే రేపు పొద్దున ఎవడు మాత్రం ఇది ఉంటది పిల్లకాళ్ళకి అన్ని సంవత్సరాలు వొచ్చినా గాని పెళ్ళి గాట్లేదు చేయట్లేదు అంటే ఆ ఏందన్నట్టు అన్నట్టు ఆమె అంటాంది అది పరిస్థితి ఏమంటాం మన
ఏమో ఇంతకు ముందు గ నా కర్మ అయిపోయింది ఇలా అయిపోయింది వ చేసాను అనుకున్నా గాని ఈ రోజుకి నేను ఈ రోజుకి నేను తెలుసుకుంది ఏంటంటే ఆ మాట్ ట్లాడిన మాటల్లో అసలా నేను ఆ రోజుకి నిన్ను ఎంట వెంటనే తెంపు కూనుంటే ఉంటే బాగుంది ఏదిలే కేసు విడత అయిపోతది అన్నారు పెట్టాను అది ఇంకా సాగట్లేదు కేసు పెట్టిన తర్వాత గుడా వాళ్లే వస్తారు వాళ్లే పిలుస్తారు అన్నాడు ఇప్పుడు నేనెళ్ళి అడుగుతాం కూడా అవ్వట్లేదు అదేదో ఆ రోజు లాయర్ని పెట్టుకుని ఉండే ఇప్పటికి అయిపోయేది అని
వాళ్ళు కావాలనె నిన్ను అట్లా కా అమ్ నువ్ ఏసిరు మంచిగా ఈ తెగనీయకుండా నీగ్ వేరే పెళ్లి కాకుండా అది బతుకు అట్లా చేసుకుని డబ్బులు తీసుకున్నాము
కి నేను రియలైజ్ అయ్య ఆ విషయం మాత్రం పక్క
అది డౌట్ అది అమ్మ కూడా చెప్పింది నీకెప్పుడొ కావాలని చెతున్నాల్ వాళ్ళ బావ గాడు వీళ్ళక్ అర్థ్
కావాలన్న చేతున గున నేను అప్పుడు అత్తయ్య అడిగినప్పుడు కూడా నన్ను అడిగింది నేను ఈ విషయం అడుగుతున్నాను మనషులో బెట్టుకో ఎవరిని అడక్కు ఎవరికి చెప్పకు నేనే అడుగుతున్నా కాబట్టి చెప్పు అని కూడా అడిగింది ఆ రోజు నా అడిగితేనే అల లేదు అత్తయ్య నేను చెప్ పీన
మ్ లేదు కరెక్టే గాని సిచ్యువేషన్ చూత్తే
అట్లాగే అనిపిస్తుంది ఉ
సిట్యుయేషన్ చూస్తే
ముందేమో ఓకే ఓకే అన్
ఇప్పుడు మనకి కూడా అదే ప్రాబ్లం వాళ్ళు అట్లా అంటారని ఉద్దేశంతోనే నేను మనం కూడా ఇగ మాకేం డబ్బులొద్దురా రా బాబు ఒకవేళ వాళ్ళు ఏమన్న అట్లా అన్ని నిన్ను ఇబ్బంది పెడతాన ఉద్దేశంతో మనం ముందే చేసినావు చెప్పినవు ఎందుకోచ్చినా బాధ ఇప్పుడు అనవసరంగా మనం ఏదో అడిగి గట్టిగా పట్టు పట్టు పట్టు ఉంటే రేవు పొద్దున్న మళ్ళీ ఈ పిల్ల ఇది కూడా జరగనియడు వాడు సరే జరా జరిగేది. జరుగుతది అందుకే ఒక మాట వదిలేద అద్దం ఆ అని చెప్పింది గుడా అందుకె ఇప్పుడు నీకు మధ్యలో కూడా చెప్పింది అందుకే అమ్మ నీ డబ్బులు ఏమన ఉంటే చూసుకో నువ్వే రేపు పొద్దున్న ఎట్టన్న ఓ అట్ ఇట్లా ఉండు కావాలంటే మళ్ళీ వీడియోతో మధ్యలో పుట్టించి ఇట్లా మార్చిండు అమ్మాయి మనసు అని అనుకుంటారు ఉద్దేశంతో అట్లా కానీకు అని చెప్పింది గుడా అందుకే నీకు చెప్పింది అట్లా మళ్ళీ ఏమంటావు మళ్ళీ అనవసరంగా ఇదయ్
ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు అయినాది చెప్పే ఎనిమి తొమ్మిది నిమిషాలువుతది చూడు
తొమ్మిది నిమిషాలైన్ ఇంకొక నిమిషం పైన మాట్లాడేసి కట్ జేద్దాం గాని అరే నాన్న అది కళ్ళలో బడకూడదు వాళ్ళకి కళ్ళల్లో బడ్తే ఇబ్బంది ఐతది హలో అయితే ఇప్పుడు మన అట్లనే జేద్దాం ఒక మూర్రోలు వాళ్ళకి టైమిచ్చి
ఆ
చూడు మీ వల్ల అయితదేమో చేయండి లేకపోతే ఇగ్ ఇగా నేను నా పనేది జూస్కుంటున్నా ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మిన మీరు నా జీవితము నాకు నేను మా చెల్లి కడ్డు ఉండకూడదని నేను అనుకుంటున ఇప్పటికి ఏ ఒకటి జరిగింది ఇలా జెప్పు నువ్వు అట్ల జెప్పకుండా ఎలా జెప్తావంటే ఇప్పటిక్ కే ఒకటి ఒకటి జరిగింది తమ్ముడు విష్యంలో రేపొద్దున్న చెల్లికి ఎవరైనా సంబంధం వొస్తే మీ అక్క ఇంకా కాలేదట గదా మొత్తం ఇంగా కేసు పెట్టి పట్టిందంట కడా అన్న ఉద్దేశ్యంతో వాళ్ళు ఈమెని గూడా రిజెక్ట్ జేయకుండా ఉంటారు అందుకని నేను నాప్ పన్నేన్ జూస్కుని దార్ని జూస్కుంటే ఎవరికి ప్చ్ భారం గాకుండా ఉంటా నేను
ఊ
ఆమెకి చేస్కుంటా ఆమె బాధ్యత గూడా నాగ్గూడా ఉంటది చానా వాటికి
ఊ
గూడా నేను పెళ్ళి చేయలేదని నాకు నాము రావద్దు పేరు ఇప్పటికే ఒక పేరు మాత్రన తమ్ముడు విషంలో
హుమ్
అన్న విష్యంలో అట్ల చెబితే వాళ్ళు ఇదిగా ఉంట్రు సరేనా
ఆ
కాల్ కట్ జేస్తున్నా
ఉమ్